హలో ఆ వినిపిస్తుందండి. ఆ తిన్నానండి. మీరు తిన్నారా?
తిన్నా
మట్లా అలికనే మంచి మా ఏముందండి ఏం లేదు ఇప్పుడే తినేసి పైకొచ్చి నము ఏం లే ఉమ్
రూమ్ ఎన్ని ఫ్లోర్లు?
టూ ఫ్లోర్స్ అండి.
ఉహు
ఊమ్ టూ ఫ్లోర్స్ మా అమ్మా కూరగాయలమ్ముతది. అట్లనే మా బాయ్ పనుల్ చూస్కుంటుంటది.
మ్ హ్
ఉమ్ మా నాన్ననేమో ఆ బయట వంటల్ వండుతడ్ అన్నట్
మ్మ్హు
చిన్న చిన్న ఫంక్షన్స్ కి వాటికి పొలం చూస్కుంటువన్ ట లందుతోడు
మ్మ్
మ్మ్మ్ ఇంకా నేను ఒక్క దన్నె ఆ ఆ
ఏం జేస్తున్నారు మరీ?
కాలి ఇంగ సీరియల్ వెట్టుకుంది మా అమ్మ సీరియల్ చూస్తా ఉన్నయ్
ఏం కూర వండినారు ఈ రోజు
ఇప్పుడా ఇప్పుడు క్యాబేజ్ కూరండి. మ్ నేన్ తిననని ఇంగ పెరుగుతోన్ తినేశా
అవునా నేను కూడా తిన్నా ఈ రోజు తిని పడుకుందాం అనుకున్నా అ మాదా కాకర్ కాయ్ మీర్ జేస్తారేమో అన్ చూస్తున్న ఈ ఒక్క సారికి మాట్లాడిస్తే అయిపోతదని
అవునా అప్పుడే చేద్దాం అనుకున్న గని ఇగ అప్పుడూ డిస్కనెక్ట్ అయిపోయేసరికి అప్పుడూ కొంచం ప్రాబ్లం ఉండేసరికి వెయిట్ చేయాల్సొచ్చింది. మ్
మ్ ఇంకా ఏంటి విశేషాలు మీ ఇంటికి చుట్టాల్ వస్తర
ఆ ఫుల్ గా మా ఇంటికొస్ స్తర మేం గుడా ఎళ్లాల్సి వస్తది ఒక నొక టైమ్లో ఇప్పుడు ఈ మధ్యలనైతే పెళ్లిల్లైయితే ఫుల్ ఉన్నయ్ మ్ మ్ మ్ ఉన్నయి ఇంగ మా ఊర్లో తెల్సిన వాళ్ళవి కనీ నేను పోను ఎక్కువ ఊ ర్లో వాటికి మా నాన్న వాళ్ళే ఎళ్తరు.
ఇగ అంతే ఏ ఇంట్లో అయినా అంతే మనం వెళ్లం మన పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ పెండ్లిలకు వెళ్ళా రా మరీ ఎవరియైన అయినయా
ఫుల్ గ సగాన్క్ ఎక్కువ మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయిపోయినయి ఆల్రెడీ నెక్స్ట్ పెంగ్లోను మ్ డిగ్రీ వాల్ ళ్ళవి అయిపోయినయి, ఇంటర్ వాళ్ళవైపోయినయి మొన్న మొన్ననే టెన్త్ క్లాస్ ఆమెది గుడా అయిపోయింది.
మ్ హ్ మా దాంట్లో టెన్త్ వాళ్ళకు మాత్రమే అయినయి. ఇంటర్ వాళ్ళక్ కాలేదు, డిగ్రీ వాళ్ళక్ కాలే, బీటెక్ వాళ్ళక్ కాలేదు. ఎవ్వరేం చదుకునే బిజీలోనే ఉన్నర్ ఇగ బీటెక్ అయిపోతే మా వాళ్ళక్ గుడా చే చేస్తారని మా వాల్ చాలా మంది మ్
ఓ ఫుల్గా ఇప్పుడైతే మొత్తం అదే సీజన్ ఇంగ ఇప్పుడు మనకి
ఈ సీజన్ మొత్తం అదే ఆ ఉడకపోతలో పెళ్ళింక అవు చలికాలం పెడ్దాం బావుండు అనిపిస్తది నాకు మంచి రెడీ అయితే చెమట గుడా పోయద్
అవును కానీ ఆ
అప్పుడు
ఉంటది కదా ఇంగ అపుడు ముహూర్తాలు అది ఇది ఆ ఖాళీ ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పుడే ఏమో ముహూర్తాలు ఇంగ వన్ని
ఇప్పుడే బెడ్తర్ ఆ ఉడ్కపోతక్ పెళ్ళైపోతద్, రిసెప్షనైపోతద్, అంత అయిపోతది. కొంతమంది ఉగాది ముందు పెట్టుకుంటరు. కొంతమంది ఉగాది ముందు వెట్ ఉంట్రూ కొంతమంది ఉగాద్ తర్వాత వెట్టుకుంటరు పెళ్ళి కామన్ ఇండియా తెలంగాణలో పెళ్ళీ కామన్ ఇండియాలో తెల్వద ఎన్ని సామ్ పోత అమ్మాయికి ఇంకా పెళ్లి జేయలేద ఇం
మనసైడైతే బాగా అవి ఆ మన ఓన్లీ మన ఇండియా వరకే అట్లా
మా ఇంటి పక్కన వాళ్ళు గూడా అంతే ఇప్పటి వరకు ఇంకా పెళ్లి జేయవు ఇంకెప్పుడు జేస్తవ్, ఇంకెప్పుడు జేస్తవ్ మాకు లేని రందీ ఆమెకేయ్ తిన్నగా అన్పిస్తారా?
అవును అ ఆ ఏంటిది
మ్ మేము జెస్కోవాలి అనిపిస్తే మేమే చేసుకుంటాం అనాలి
ఇప్పుడున్న ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు వార్తలన్నీ వింటుంటే అసల్ దన్మీద గూడా ధ్యాస రావట్లే.
అందరు చచ్చిపోతున్నారు. అందర్ని జంపేసుకుంటున్నారు సచ్చిపోతున్నరు
ఆ అయితే వీళ్ళు వాళ్ళని లేదా ఆళ్ళు ఇళ్ళని
ఆ ఎ ఎందుకల మార్పోతున్నరో అర్ధంగాట్లే ఈ ఫోన్ల వల్ల అలా మారిపోతున్నారా లేకపోతే ఏంట ఆ ఇపుడాలాంటి ఆ ఆలోచన్లు ఎలా వొస్తున్నాయో నాకు అర్ధంగాట్లే చంపాలి అన్న ఆలోచన ఎక్కడ నుంచోస్తుందో ఉమ్ అన్నలాంటి మూవీస్ ఉన్నయా? కొన్ని మంచి మూవీస్ గూడా ఉంటాయి గ అందులో చెడునే జూస్తరుఆ
ఎక్కువ్వరకే ఇపుడు యాభై శాతం వరక్ కన్ని చెడుగానే జూపిస్తున్నారు. ఎందుకంటే సమాజం దానికే ఎక్కువ ఇంట్రెస్ట్ జూపిస్తుందనేసి ఇగా అవ్వే ఎక్కువ జూపిస్తున్నారు.
అందరికి దాని మీద్ మీదనే ఆసక్తి ఎక్కువుంటది. మంచి విషయాల మీద ఎందుకుంటది ఒక మంచి మూవీ జూస్తే ఒక మంచి మూవీ దీస్తే అది ఫ్లాప్ అయిపోతది పక్
ఆ ఆళ్ల ఎంతో కొంత చెడు కంటెంట్ ఉంటేనే అది మంచి ఓ ఫేమస్ సేశేత్తరు ఇగ దాన్ని
ఇపుడ్ కపుల్ ఫ్రెండ్ ని ఇలాంటి లవ్ మూవీస్ అయితే పక్కా హిట్ అయితయి మన
అదే ఏదైనా రైతుల మూవీ అన్నా, లేపోతే ఇంకేదన్నా
స్టోరీ దీసారు గదాచ్
ఆ అవునవును అది ఉంది ఇది టెన్త్ ఫెల్ గూడా త టెన్త్ ఫెల్ గూడా మంచి మూవీ అది
అవును అలాంటి మూవే దిశేస్తరు
నేది అది ఆ కొన్ని కొన్ని వెబ్స్లల్ల మాత్రమే ఉన్నాయి గానీ అది బయట పోస్టర్లలా, హోర్డింగ్లలా ఎక్కడా లేదు.
అవున్ ఇప్పుడు కొత్తగొచ్చింది గదా రాజీవ్ కనకాలదీ డాటర్ ఆఫ్ అనేదో మూవీ డాట్ ట్రఫ్ అని ఉంటది ఆ మూవీ హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో తెలిదు కాని బానే ఉంట్ పదు కొంచమంతా
అట్లాంటి మంచి మూవీలన్ని హిట్ గావు ఫేలే ఐతయ్
అందులో మడ్డరే ఉంటది ఆమెన్ జంపేస్తారు గదా చంపేసారు అదీ ప్చ్ చా ఇంకొర్ని పాడు జేయడ అది అలా చేయికూడదాని ము యూవీస్తారు కానీ వీళ్ళేమో అలా చేయడానికి మూవి చూస్తారు.
అవును ఏంటో ఏంటో అల్లానీ ఆలా ఉన్న ఆ మీనింగ్ ని అర్థం చేసుకోరు ఎవ్వరైనా అలా ఉన్న చెడుది చెడునే అర్ధం చేసుకుంటరు. ఆ పడుసుకోవడాలు, సంపుకోవడాలు ఇవి అయితెనే బాగా
ఉమ్ అస్సలా
ఆళ్ళు వాళ్ళు చెడి వాళ్ళు చెడిపోయి వాళ్ళు సంపడు సం కోవడమే కాదు మనని భయపెట్టదాలి కదా ఇ
ఉమ్ ఇప్పుడు చూడు పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది పెళ్ళి చేసుకోవాలి అంటేనే భయం ఎస్తుంది అసలు అలా ఎలా చంపేసిండు ఇంట్లో వాల్ తెల్వకుండా చంపేసిండు వాడ్ ఐతే వామ్మో ఇంట్లోనే ఉన్నరంటే అమ్మా పక్క రూమ్ంలోనే వాళ్ళ ఉన్నరంట అసలు ఘోరం అది అయితే ఎంత బాదస్తు
ఆమె ఇంకా ప్రేక్
పడుకున్నదంట ఫైవ్ మంత్ అంట అస్ అలా ఎలా చం
ఆ ఆమెనే చిన్నపిల్ల ఆమెనే నైన్టీన్ ఇయర్సు ఆమెకి ఇంకొక చిన్న పిల్ల లోపట్
అదంతా పక్కకు పెడితే వాడికి ఎలా చంపయాలి అనిపించిందో ఏమో
అవునవును
ఆ చంపెయడం గొడ పక్క పెడితే వాళ్ళు కొంచెం కలిసి ఉండాలనే కదా మనం అనుకుంటాం మంచి ఉన్నారు అది చూసి యూట్యూబ్ లో చూసి మంచినే ఉన్నారు కదా ఎందుకు గొడవలు అయినాయి అనిపించింది వాళ్ళ ఇద్దరు వీడియోస్ చూస్తే
కానీ కొన్నిటిల్లో వాళ్ళ వాళ్ళ గొడవలే ఉన్నాయి
ఉమ్ మాముూగా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవల్లు పెట్కుంట్ర గనా ఆ గొడవల్ ఎంటో ఆ కట్నం లొల్లి
అవును ఆ గట్లనే ఉంటాయి ఇంగా చూపించేది ఒక్కటి చూపిస్తారు లోపట నడిచేది ఇంకోటి నడిచిన నట్టుగా అట్లేనే ఉంటాయి
మంచి ఉండాలే అందరు తోటి ఏందో ఆమో సచ్చిపోతే ఏం వస్తాది బతుకుతో చూడు ఇప్పుడు జీవితం జె ఏడు జైలే కదా ఆయన చేసుకుందేమో ఆ కట్నం వల్ల వచ్చింది ఏముంది పోయేదే ఏముంది ఆమెతోం సంతోషంగా ఉంటే ఒక మంచి జీవితం ఉండూ కదా ఆమెకు కూడా
అంతే కదా
వాడే చేసుకుంటా అన్నాడు వాడే చంపిడు ఏందో ఏం
త్రీ యాత్రలు ఏళ్తారా తీర్థయాత్రలు కెళ్తారా తార మీరు
ఆహా వెళ్ళాము మేము ఎటు వెళ్ళను నేను ఒక గుడికి పొద్దున వెళ్ళి సాయంత్రం రావడమే ఏదైనా గుడికి వెళ్ తే భద్రాచలం దగ్గరే కాబట్టి నుకే వెళ్తాం ఇప్పటికి వెళ్ళినం మా హాస్టెల్ ఇక్కడే భద్రాచలం దగ్గర తే ఊకే వెళ్తా అనమాట గుడి దగ్గరికి బాగుంటది భద్రాచలం రేపు శ్రీరామనవమి కదా బాగా జరుగుతుది కళ్యాణం రాములవారి గుడి ఇక్కడే కదా భద్రాచలం మీరు ఆ మూవి ఉందా పేరు గుతురవట్లే గోదావరి ఆ
నేను ఊగుతాండి అవును
అందులో బావుంటది మూవీ. మూవీ బావుంటది.
అవును
చక్కటి లాంచి అని ఫస్ట్ స్టార్టింగే
ఆహా హ
అలా ఉంటదేమో అనుకున్నా నేను అది చూస్తే కానీ అలా ఏమి ఉండది బాగుంటది ఆ ఇప్పుడు రూమ్స్ కూడా వచ్చినాయి
ఏమో నీనైతే ఎప్పుడు అటు రాలేదండి రావాలి, చూడాలి. య
ఉహు మీరేటెల్లారు మీవ అన్ని వేస్తంభాల గుడికి వెళ్ళారా?
ఆ వేయ్యిస్థంబాల అంటే అన్ని నేను తిరుపతి, వెేయ్యిస్థంబాల గుడి అట్లా చాలా చాలానే తిరుగుతా కాపోతే ఆ తక్కువ ఎప్పుడో ఒకసారి అట్లేల్తా
ఉహు మేమెటు వెళ్ళము ఓన్ గా ఇప్పుడు బీటెక్ కాబట్టి ఫ్రెండ్స్ తో తిరగాలి కాబట్టి టి గుడిలోకి వెళ్తాం సినిమాలకి ఎప్పుడు ఏళ్ళలే వెళ్దామని ప్లానింగ్ అక్కడే ఆగిపోదు గది
ఆ హ నేను కూడా అట్లాంటి ఎప్పుడు చేయలేదు. కానీ ఇట్లాంటి గుళ్ళకి వాట్లకి అయి ఏయ్ ఎళ్తా మ్యాక్సిమం మొత్తానికైతే వెల్తా